వినిపిస్తుందండి బాగున్నారా అండి బాగున్నామండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
బాగున్ ఆ బాగుంనామండి తిన్నామండి మీరు
తిన్నామండి అన్ లేదండి ఇంకా పోలేదండి వెళ్ళాలి మీరు అక్కడే ఉంటారా ఊర్లో
ఆ లేదండి నేన్ ను ఊర్లో ఉండను వే రే ప్లేస్ లో ఉంటాను అదే వర్ ప్లేస్ లో ఉన్నాను ఏ మాటకి ఏమాట విలేజ్ లైఫ్ విలేజ్ లైఫే సిటీ లైఫ్ సిటీ లైఫే అండి
హా అవునండి
ఉమ్ చాలా చాలా డిఫరెన్సెస్ స్ ఉన్నాయాండి మహా అంటే మనకి సిటీలో ఏమంటారు మనకు కావాల్సిన తొందర దొరుకుతాయి కాని పల్లెటూరులో ఉన్నంత క్వాలిటీ ఉండదు బెస్ట్ ఉండదండి
అవునండి.
ఆ మీరేది ప్రిఫర్ చేస్తారండి పల్లె టూర్ ఆ లేదంటే సిటీ లైఫ
నేను పల్లెటూరే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే అక్కడ జాయింట్ ఫ్యామిలీగా ఉండొ చు. కానీ ఇక్కడ ఎలాగంటే వెళ్తామా డ్యూటీకి అయిపోయిందా వచ్చేస్ స్తాం అన్నట్టే ఉంటుంది.
అవునండి ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు గుడా సిటీలో ఎలా ఉం టరంటే మనకి ఏమైపోయినా ఇంకోటి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎవరు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. అదే మన ప ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు లేకపోయినా పక్ పక్కనోళ్లకైనా మనక్ ఏమన్న జరిగిందని తెలిస్తే వల్లే మనం దగ్గరుండి తీసుకెళ్ళి, చూపించి మరి అలా చేస్తారు అవునండి అందుకే
సిండి అన్నీ.
అందరూ మన అనే ఒక ఆలోచన ఉంటుందండి అందరికి
ఇప్పుడు మనకు పల్లెటూర్లో ఉన్న ఇప్పుడు హెల్త్ బాలేదంటే తులసి ఆకులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డో కాఫో వస్తే తులసితోనే నయం చేసేస్తారు ఫీవర్ వచ్చింది అనుకోండి ఆ నాటి వైద్యాలతో అదేక్కడికంటే ఖచ్చితంగా హాస్
అక్కడ ఇది హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు సరిగ్గా చూస్త ఆ అది చూసి టాబ్లెట్స్ అం టూ ఆ ఇంక్షన్ అంటూ సాగదిస్తారు. అయినా గుడా మన కి రిజల్ట్ ఏం ఉండదు. బట్ అయితే ఏమో వాడాలి తప్పాలి తప్పదు అలా అనే ఉం టే కష్టమైతుందనో ఒక నమ్మకంతో వాడతాం అంతే మరింగ్ మిరింగ్ ఇంకోటి గమనించినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయానికే తీస్ కున్నాం అనుకోండి అక్కడ మనకి ఈ ఆ ఏమంటారు డైరెక్ట్ ఇగ వెళ్ళి మనం వెజిటబుల్స్ అన్ని పంట నుంచి తీస్కోవచ్చు.
అవునండి
ఆ ఎందుకంటే మనకి తెలుస్తుంది కదా అండి ఇప్పుడు మన మన ఊర అంటే మన అది పల్లెటూరు అంటే తెలిసిన వాళ్ళే ఉంటారు పండించే వాళ్ళు
ఉమ్ అవునవునండి కానీ ఇక్కడ ఎలాగంటే అన్ని కొనుక్కోవాలి అన్ని అసలు నాచురల్ గా ఉ అండవు
అవును మాక్సిమం పెస్టిసైడ్ ఎక్కువ యూస్ చేసి పండించింటారు ఉమ్ అదే అక్కడన్నా అవును అవునవును
పెట్టాలి అవన్నీ ఉంటాయండి
అదే పల్లెటూరు లో అనుకోండి మనం అలానే వెళ్ళి డైరెక్ట్ తోట దగ్గరికి మనం తెలిసిన వాళ్ళ దగ్గర లైట్గా ఫ్రెష్ గా తీసుకొని మంచిగా ఏమంటారు మంచిగా చేసుకొని తినొచ్చు మన హెల్త్ కూడా బాగుంటుంది ఇక్కడ ఈ పెస్టిసైడ్స్ యూస్ చేసినేటివి తిని హెల్త్ సరిగ్గా లేక ఏమైనా ఏ మాటకి ఏ మాట అంద ఆ ఆ పల్లెటూర్ లో ఉంట ే అంత మనవాళ్ళు అనే ఒక భావన ఉంటుంది ఇది టౌన్ ఇక్కడ సిటీ లైఫ్ అంటే ఎవరికెవరవరో ఎవరి లైఫ్ అంతే ఇంకోవరికి ఏందన్నా జరిగినా నేను మొన్న రీస సెంట్ గా ఆఫీస్ కి వెళ్తుంటే చూసా అండి ఆఫీస్ పైన అదే రౌడ్ లో వెళ్తుంటే బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సడన్ గా యాక్సిడెంట్ అయిందండి అక్కడ చూస్తూ ఉన్నారు ఒక కారు వచ్చేసి ఒక స్కూటీ నీ గుద్దింది అతనిని అక్కడ తప్పు ప్ప అనేది ఎవరిది మాకే తెలియదు మేము చూడలేదు అనమాట ఆ జరిగినప్పుడు మాత్రం సరిగ్గా చూస చాము అది చూస్తూ ఉన్నారు గాని మా పాటు ఉండే కొలీగ్స్ అంటే డిఫరెంట్ విలేజెస్ నుంచి కావచ్చు డిఫరెంట్ సిటీస్ కల్చర్స్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా అట్లా ముందు మన ముందు జరిగితే చూస్తూ ఉండే కాదు కదా అంటే నేను చూస్తూ ఉన్నాను అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలా మందిన్నారు అంతా ఎంగేజర్స్ ఎవ్వరు రాలేదు నేను మా ఫ్రెండ్ మాత్రం వెళ్ళి అక్కడికి అతన్ని లేపి అలా అంతా చేసాం ఎందుకంటే మనం ఆ అటువంటి ప్లేస్ నుంచి వచ్చాం
అవునండి ఎలా అంటే ఇప్పుడు మన ఊర్లో మనకు ఒక్కరికి హెల్త్ బాేదంటే చుట్టుపక్కల వాళ్ళు అందరుూ వచ్చేస్తారంండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బండి లేదనుకో ఉండి మా దగ్గర ఉంది రండి హాస్పిటల్ క వెళ్దాం అని తీసుకుపోతారు చిన్న వాటికి కైనా కాగానీ కానీ ఇలా ఇక్కడ మనము చావు బ్రతుకుల మధ్యలో ఉన్నా కూడా ఎవ్వరు
ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండారండి అవునండి అదయితే వా కరెక్టే అండి
ఉమ్
ఇక్కడ పలకరించే వాళ్ళు గానే ఉండారంండి ఎలా ఉందని చెప్పి కూడా అదే అక్కడ మనకి బాల తెలిస్తే మన చుట్టుపక్కన ఉండే ఇంటి వాళ్ళున్నరని ఒక నమ్మకం మనకి
ఆ తోడుగా ఉంటారు అసలు చాలా అంటే అది కద కావాలి అది కావాల్సింది కదండి ఇప్పుడు మనకు వాళ్ళు ఇస్తారో ఇవ్వరో కా కుండా మన కె వాళ్ళు తోడుగ ఒకరు ఉన్నారు మన కష్టాలు చెప్పుకోడానికి ఆ ఇప్పుడు పల్టీల్ ల్ల్టూరులో గొడవలు పడుతుంటే ఎందుకు పడుతున్నారని చెప్పేసి పెద్దోళ్ళు ఎవరన్న వచ్చి నయం చేసి చెప్పేసి ఎళ్ళిపోతారు కానీ బాన్గుళూర్లో నరుక్కున్న కూడ ఎవ్వర్ రారండి అసలు
అదే అదే ఇక్కడ ఏమంటరు ఎవరు ఎవరి ఎవరు పట్టించుకోరండి అక్కడ ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఫర్ ఎక్సాంపుల్ చు కున్నట్లయితే కొన్ని కొన్ని పల్లెటూళ్లలో ఆ ఊరు పెద్ద అని ఒకరు ఉంటారు ఆ ఊరు పెద్ద కాకపోయినా వాళ్ళ ఇంటి పెద్ద అయినా సరే రెండు ఫ ఇద్దరు ఫ్యామిలీలు ఒకే కుటుంబం నుంచి గొడబడుతున్నారంటే ఆ ఇంటి పెద్ద ఒక మనిషి చెప్తే అతనికి రెస్పెక్ట్ ఇచ్చి ఆపేస్తారండి అది పల్లెటూర్కి సిటీకి ఉన్న డిఫరెన్స్ ఒకరి మాటకి విలువ ఇవ్వడం ఇక్కడ ఎవరికి విలువ ఇస్తారండి నువ్వు ఎవరు చెప్పేకి నాకు అంటారు
అవునండి అసలు చాలా అంటే ఎలాగంటే చీప్ గా చూస్తారండి చీప్గా చూస్తారు ఒకరు ఇంట్లో గొడవ పడుతుంటే ఆ గొడవ పడుతుంటే వెళ్ళి మాట్లాడదామన్నా కూడా నువ్వెవరు అంటారు క్కడా ఏ ఆ ఎందుకు మాట్లాడుతున్నావ్ అని తిట్టేస్తారు
అవునవును చెప్పే మనిషికి కని వాల్యూ లేకుండా చేస్తారన్డి అందుకని ఎవరు మాక్సిమం చెప్పను కాని చెప్పాలనుకోరు
అవునవునండి ఇంకా ఇక్కడ సిటీ లైఫ్ ఎట్లా అంటే వెళ్ళారా వెళ్ళి ఆఫీస్ అయిపోయింద వచ్చేసార తిన్నారా పడుకున్నారా అన్నట్ ట్టు ఉంటుంది కానీ అక్కడ అలా ఉండదు
ఇంకోటండి వర్క్ వర్క్ మనం వర్క్ గురించి మాట్లాడుకున్నా అదే ఇక్కడ అనుకోండి సిటీలో మాక్సిమం కార్పొరేషన్ జీవితమే ఉంటుంది వెళ్ళాలి ఆడ వర్క్ వాల్లిస్తారు టాస్క్ కంప్లీట్ చేయాలి అది కంప్లీట్ అవ్వకో కుంటే ఆ మైండ్ లో అదే రన్ అవుతుంటుంది చేయాలి చెయాలి చెయాలి అని చెప్పి
అవును కాని ఇప్పుడు ఉ మనము ఇక్కడున్నొల్ ఇక్కడ హా అంటే ఇప్పుడు పల్లెటూరులో కాకుండా పట్టణాల్లో ఉంటే టౌన్ లో ఇంకొకరి కింద పని చేయాలి అదే పల్లెటూరులో అయితే మన కిం దనే మనం వేరే వాళ్ళు పని చేేస్తారు మనము రాజులా ఉంటాం అప్పుడు
అవును అలా ఎలా ఉంటుందంటే ఆ వర్క్ ఎక్కుది ఇక్కడ అనుకోండి మనకి మెంటల్ ప్రెషర్ అండి ఆ వర్క్ అయిపోల అయిపోల అదే మైండ్ లో రన్ అయి తుంది ప్రశాంతంగా చెప్ ప్పాలంటే నిద్ర కూడా పట్టదు అదే మన పల్లెటూర్లో అయితే
మనము ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా సరే అవ్వలేదా అం టే ఏం కాదులే అన్నట్టు మనము మనకు సర్ది చెప్పుకుంటాము
చెప్పుకుంటాము అలానే మహా అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడిన మన శరీరానికి బరువు అవుతుందేమో అంతేకాని మన మైండ్ కు మాత్రం అవ్వదు ప్రశాంతత ఉంటుంది
అండి అంటే ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఇక్కడ ఇంటి నుంచి బయటికి ఆఫీస్ కి ఎల్ తున్నప్పుడు కూడా మనకు ట్రాఫిక్ సౌండ్ ఉంటుంది దాని వల్ల చాలా ఇబ్బంది పడతాం మనం
షన్ చాలా అండి సిటీస్ లో ఇప్పుడు అసలు ఎంత పొల్యూషన్ అంటే ప్రతి చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ మీటర్స్ షాప్ ఉన్నా కూడా బైకే యూస్ చేస్ స్తారు పొల్యుష్ షను కూడా చాలా పెరిగిపోతుందండి సిటీస్ లైఫ్ లో ఇప్పుడు మన పల్లెటూరులో చూసుకున్నట్లయితే పొల్యూషన్ మాక్సిమం ఉండదు ఎందుకం మనము ఏమన్నా ఏమ తెచ్చు వాలన్నా ఎద్దులు పనులు విన్నారండి వాటి సహయంతోనే మనం యూస్ చేకుంటాము కదండీ పల్లె టర్లేతే
ఆ అంటే ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మనం ఇక్కడ మన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ట్రాఫిక్ సౌండ్ కి, ఆ అంటే ప్రెజర్ కి మనము రీచ్ అవ్వలేము టైమ్ లో లోప్పల అన్ని భయం భయంతో వెళ్తా ఉంటాము కానీ ఇప్పుడు మన పల్లెటూరులో ఎలాగ ఎలాగంటే ఇప్పుడు నాకైతే ఎట్లా అంటే నేను నాకు హెడ్డేక్ గా అనిపించినప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు నేను ప్రశాంత్ ప్రశాంత్ తంగా టెరెస్ట్ పన్ కూర్చొనేస్తనండి చల్లగాలి కో సో నాక్ అప్పుడు తలనొప్ప మొత్తం తగ్గిపోతుంది అదే మనం పల్లెటూర్లో ఉన్నాం అనుకోండి మనం పొద్దున్న మన్ చీగ నడుచుకొని వెళ్తాము పొలానికి మన ఆఫీస్ అది, ఇంకా అక్కడ అయిపోయిందా వస్తాము మంచిగా రిటర్న్, వచ్చి మనము తింటాము వేడి వేడి
అవును ప్రశాంతతనేది దొరుకుతుందండి విలేజ్ లైఫ్ లో ఇక్కడ చూడండి సిటీ లైఫ్ లో ఏమంటారు వెహికల్స్ ఎక్కువ ఆ ట్రాఫిక్, ఆ సౌండు, ఆ వెహికల్స్ నుంచి వచ్చేసే ఏమంటారు ఆ పొగ వల్ల అంతా ఎయిర్ పొల్యూషన్ ఇదంతా చాలా ఉండదు, చేసే ఇంట్రెస్ట్ ఉండదు అవునండి చేసే ఇంట్రెస్ట్ ఇవాళ ఉండదండి ఇప్పుడు మనం వర్క్ పెండింగ్ ఉందంటే కార్పెట్ లైఫ్ లో ఫర్ ఎగ్జామ్ప్లే నేనే మొన్న బయటకి వెళ్ళా అండి ఏదో మొబైల్ గురించి మాట్ మాట్లాడుతూ ఆ నాకు ఎక్సెల్ ఎక్సెల్ అని వస్తుందండి, అసలు ఏ మా మా కొలీగ్ గుండుకని నువ్వు ఇంకా ఆఫీస్ మూడు లోనే ఉన్నావా అ అది వదిలేయి అలా అని చెప్పారు అంటే నాకు ఆ వర్ పెండింగ్ ఉండిపోయి ఉండిపోయిందన్నామాట నా మైండ్ లో అదే ఉంది అది వెళ్ళాలి చెయాలి టుమారో కంప్లీట్ చేయాలి అది అలానే తిరుగుతూ ఉంటుందండి మ్ ఇ మాటకి ఇంకేం మాట మనక్ అన్ని ఏమంట్ అంటారు సిటీలో మహా అంటే అన్ని అందుబాటులో ఉంటాయి అంతేగాని మనశ్శాంతి అనేది దొరకదు
దొరకదండి మనశ్శాంతి ప్రశాంతత ప్యూర్ నేచ ఫ్యూచర్ ఫీలింగ్ అని ఎక్కడ దొరక కదండి అసలు ఇంకా ఎలాగంటే ఈ సిటీ లో ఎక్కడైనా పార్కులు ఉంటే ఉంటాయి ఇంకా కొద్ది రిసార్ట్ ట్టన్ పెడుతున్నరు ఈ మద్య ఆ రెసార్ట్ ఎట్ల అంటే పల్లెటూరు తే కానీ మనం డబ్బులు పెట్టి పోవాలండి
అదే డిఫరెన్స్ అండి ఎవరికి అర్థం కాదండి ఏమంటారు ఏదో ట్రిప్ లాగా ఏదో టూ డేస్
ఆ ఎలాగంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏమంటే ఉన్నది అమ్ముకొని సిటీకి వస్తాడు సిటీలో ప్రశాంతత లేదని చెప్పేసి సం
మళ్ళా మళ్ళా అది డబ్బులు పెట్టి మరీ చూస్తారు ఆ పల్లెటూరు వ్యూని అవునండి
థ్యాంక్యూ అండి మంచి సమాచారాన్ని నంది ఇచ్చారండి నేచర్ గురించి కాని పల్లెటూరు గురించి
ఆ ఓకే అండి మీ నుంచి కూడా నేను చాలా తెలుసుకున్నానండి ఆ పల్లెటూరు జీవితానికి సిటీ జీవితానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఆ వర్క్ బేస్ చేసుకునేనా ఏదైనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు బాయ్ అండి
బాయ్ అండి